హలో నమస్తే అండి ఆ నమస్కార మ బాగు బాగున్నానండి మీరు బాగున్నారు అవు బాగున్నా చె ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు మీరు
మేమ ఏం చేయలేదండి ఊరినే ఉన్నాము
తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారు ఆ తిన్నామండిడ్ క్లైమేట్ ఎంత ఎలా ఉంది మా సైడు చాలా ఎండగా ఉందండి
ఆ ఇప్పుడు వేస ఎండలు
లం కా అవునవును ఇడ మార్ నెల మొత్తంలాలం అవునండి అవును త్రీ మంత్స్ ఉంటంట అవునవును చాల ఎండలు ఉన్నాయి ఇప్పుడు అసలు ఇంకా రాబోయే నెల నుంచి ఇకాయి ఎక్కువ ఉంటది ఆ ఎలా ఎక్కువ అవుతుందని అవును చెప్తుంటారు అవునండి అవును కూడా చెప్తుంటారు అవునవును మీరు ఎ ఎట్లా మార్నింగ్ టైమ్స్ ఏదనా పని మీదకి పోవాలంటే మార్నింగ్ వె వెతారా లేదంటే ఈవినింగ్ అలా వెళ్తారా ఏదన్నా పని ఉంటే మార్నింగ్ వెళ్తామండి ఏం లేకపోతయి ఇంటి దగ్గర అవునండి ఒక్కసారి ఏదనా వెళ్ళాలంటే బయట ఆఫ్టర్నూన్ై కూడా వెళ్ళాలి ఇం అప్పుడు ఎ ఇవన్నీ మనం పట్టించుకోలేము వెళ్ళాల ఖచ్చితంగా నరు అండి మేముంతే అండి అయితే ఈవినింగ్ వెళ్తాము ఆవాల అవునండి పోతామండి షాపింగ్ట్లా మీరు మీరు షాపింగ్స్ లో ఏ షాపింగ్స్ ఎక్కువ చేస్త తరు ఎక్కడ చేస్ అంటే మేము బాబుకి బట్టలు ఆయనీ ఎక్కువ తీసుకోవడంట మాకి మాకైతే మేము నార్మల్ గా బుక్ చేసుకునేది బాబుకి అయితే షాప్లో తీసుకుంటా ఉంటా ఉమ్ ఎక్కడ అప్పుడే అప్పుడు ఎక్కడ తీసుకుంటారండి మీరు మేము ధర్మవరం సైడ్ తీసుకుంటామండి మేము ఇక్కడ అనంత పుర సైడ్ తీస్
ఆహా అంటే పిల్లల బట్టలు కూడా చాలా కాస్ట్ అండి
అండి ఇప్పుడు మా పెద్దవాళ్ళతో పోల్చుకుంటే అవునండి మన బట్లక అంటే వాళ్ళ బ టేల్ ఎక్కువ కాస్ట్ అయిపోతున్నాయి అవునవును ఏం చెస్ మండి తప్పదు కదా ఇంకా కొను
ఉమ్
ఉమ్ ఆ అండి పంపిస్తాం మార్నింగ్ వాలన్ మామూలుగా పొద్ న్నైనా పంపించేస్తాము తర్వాత ఆ ఫోరు ఫోర్ థర్టీ నాలుగ్ గున్నర వరకుకు అవునండి నేనే వెళ్తాను మోర్ ప్రొద్దున్నే అయ్ అయితే మా ఆయన వదిలోస్తారు రు ఇంకా బార్ల కి మధ్యాహ్నం వచ్చేసి బొంచెస్ మనం మేమే తినిపి సి మళ్ళీ వచ్చేసాము అవునండి అవును ఉమ్ లేదండి దరు బాగా వెళ్తారు మీకీ మీ మీ బాబ్ వో మీ బాబు వెళ్తారా అవునా అక్కడే అంగన్వాడికి వదిల్నం అండి వన్ మంత్ అయింది డైలీ మార్నింగ్ వదిలేసి వచ్చి మళ్ళీ మధ్యా్నం పికప్ చేసుకుంటా మళ్ళా ఇంటికి వస్తా బాబు తినిపచ్చి పండేస్త కొద్దిగా అలవాటు అయితే మళ్ళీ స్కూల్స్ క వద్దామని అవునవునులేండి ఉమ్ హు బాగానే వెళ్తాడా మీ బాబు స్ స్కూల్ కి అవునవునులెండి ఉమ్ అవునవును లెండి ఏమైనా వర్క్ చేస్తారా మీరు ఉహు నేను హౌస్ వైఫ్ చేయండి ఉహుం లేద్ లేదండి ఇంటికి దగ్గరే ఉంటాను పిల్లల్ నీ చూసుకుంటాం ఆహా ఉమ్ ఇక్కడే ఉంటారు పిల్లల అంటే ఇంటి దగ్గరే ఉంది ఇంట్లో పని సరిపోతుంది వంట చేయడం మార్నింగ్ టిఫిన్ అవునండి అవునండి లంచ్ స్నాక్స్ ఆఫ్టర్నూన్ ఉమ్ స్నాక్స్ అవునండి ఇవే సరిపోతాయి అవునండి అవును మీరు కాఫీ తాగుతారా లేదంటే టీ తాగుతారా మేం టీ తాగుతామండి మీరు మేము అం తే అండి టీ తాగుతాం ఒకసారి చెప్తారా టీ ఎలా చేసుకుంటారు
మేమా అంటే మేమైతే
మేమైతే ఫస్ట్ వాటర్ తీసుకుని ఉంట గ్లాస్ తో ఉహూ బాగా ఉడికించి వాటర్ అవునులేండి దాంట్లోకి టీ పొడి ఉమ్ చక్కర ఉహూ దాని తర్వాత మన ఇంకా ఏమ
గా ఉండాలంటే కొద్దిగా ఇది
ఇది ఆ అల్లము అవునులేండి ఇవి వస్తాయి కదా సోంప్ ఇట్లా సోంపు అవునవునులేండి అవన్నీ వేస్తాం టేస్ట్ కావాలంటే కొద్దిగా వేసే వాళ్ళయితే తులసి కూడా వేస్త రండి దాంట్లోకి అవునులేండి అవి బాగా ఉడికి స్మెల్ వచ్చే మూమెంట్ లో పాలేసి బాగా ఉడికిస్తామా అవునులేండి ఉహూ అవునులేండి మేము అంతే తే అండి ఆ ఫస్ట్ పాలు తర్వాత కాఫీ టీ పొడి బాగా మరిగి స్తము అంటే మీరు ఇట్ల తులసి ఇవన్నీ వేస్తారా ఆ వేసుకుంటా మండి ఎప్పుడైనా ఏదన్నా మా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చ విన్నపుడు వాళ్ళకి ఇవ్వడానికి ఎలా టేస్టింగ్ కొంచెం పెరగడానికి మేము అట్ల తులసి యాలకులు అట్లా వేస్త ము అల్లము బాగా ధరించిది దాంట్లోకి వేస్తాము పిల్లలు కూడా తాగుతారా అండి లేదండి లేదు లేదండి వాళ్ళు ఊర్లే పాలు ఒకటే తాగుతారు లేదండి లేదు లేదు మీ అబ్బాయి మీ అబ్బాయి తాగుతారా మా అబ్బాయి తాగుతారండి బూస్ట్ ఇలాంటివి ఏదైనా తాగుతారు బాబు అలవాటు పడినాడు అ అవునవునులేండి ఉహూ మటన్ చేసేది వచ్చా మీకు ఆ వచ్చు అండి ముటను చెప్పండి ఎట్ల చేస్తారు మటన్ వచ్చేసి ఫస్ట్ మనం బాగా క్లీన్ గా వాష్ చేసుకోవాలా అంటే షాప్ నుంచి తెచ్చిన తర్వాత అవునండి షాప్ నుంచి తీసుకొని వచ్చ తర్వాతా క్లీన్ గా మనం శుభ్రంగా కడుక్కోవాలా తర్వాత వ వచ్చసి మనం దాంట్లోకి కావాల్సినవి రెండు ఎరగడ్ లు ఒకటి రెండు అలాగనే పచ్చిమిరకా అవన్నీ మనం తరు తరువా తిరువాతకండి అవి మనం ఫస్ట్ తర్వాత దాని బాగా వాష్ చేసుకొని మనం చిన్న చిన్న మొక్ కల్గా కట్ చేసి వాల ఆ మటన్ అలాగనే వెజ్ టేబుల్స్ గూడా అవి రెండు బాగా మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకు కోని కుక్కర్ తీసుకుంటామండి అవునండి అవునండి ఆ తర్వాత తర్వాత వచ్చేసి మనము అ కుక్కర్ తీసు కోలా కుక్కర్ లో కుక్కరు గ్యాస్ మీద బెట్ కోని దాంట్లో కొద్దిగా ఆయల్ వేస్ కుని దాంట్లో మసాలా దినుసులు ఆ పోపు దినుసులు అన్ని వేసుకుంటాం అంటే జీలకర ఆవాలు ఆ అండి వేస్తాం వేస్తాం కొంచెం పుదీనా ఆ వేస్తాం అండి అంటే ఫ్లేవర్ బాగుంటుందనేసి తర్వాత వచ్చేసి పు పుదీనా వేస్తాము అంటే ఇప్పుడు బాగా ఫ్లేవర్ వస్తుంది అనేసి ఆయిల్లోనే మగ్గిస్త బాగుంటుంది ఆ బాగుంటుందండి తర్వాత వ వచ్చేసి పచ్చిమిరకాయలు వస్తా మ తర్వాత వచ్చేసి ఉలికి గడ్లు కూడా వస్తా వేసి బాగా మగ్గిస్తాం లేదండి లేదండి మేము అలా అనా ఆ ఆ అవునండి అవును తర్వాత వచ్చేసి ఆ బాగా అంత ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లవాయి పేస్ట్ వేసుకుంటాండి దాంట్లో అంటే ఇంట్లోనే రడీ చేసు అవునండి ఇంట్లోనే ఇంట్లోనే ఇంట్లోనే ఇంట్లోనే రెడీ చేసుకుంట అండీ మేము అవును తెల్లవాయిలు అల్లం అవునండి అవునండి ఆహా తర్వాత వచ్చేసి సి మటన్ వేసుకుంటామండి మటన్ వేసుకున్న తర్వాత అవునండి తరువాతలోకి వేసుకొని తర్వాత టమటాలు కూడా వేసేస్తాం అప్పుడే అవునండి అవునండి అవునండి తర్వాత వచ్చేసి దాంట్లోకి ఉప్పు పసుపు వేస్తామండి
ఊ
ఎసి బాగా కలిపిన తర్వాత వాటర్ వచ్చే వరకు పెడతారా ఆహా అవునండి బాగా కలిపి దాన్ని కొద్దిసె సేపు మూత మూసి కొంచెం వాటర్ బయటకు వచ్చే వరకు
ఆ కొద్దిగా
గంగా ఆహా ఐనాహు అట్లానే పెడతాము తర్వాత వచ్చేసి ఇంకా దాంట్లోకి హా కారంపొడి తర్వాత ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా మసాలా వేస్తారాఅవునండి ఎస్తాము మటన్ మసాలా మిరియాల పొడి వెయ్యరా మీరు ఆహా మిరియాల పొడి మేము తక్కువనే వాడుత వేస్తామండి కారం ఎక్కువ వేసుకుంటాము మీరియాలు పో పోడి అంత ఎస్తే గాటు ఎ ఎక్కువవుతుందని మా ఇట్లో చిన్న పిల్లలు ఉన్నారు గదా ఆహా నార్మల్గా అందుకె అవును అందుకనేసి కొంచం తక్కువగానే స్పైసెస్ తక్కువ వాడతాం మేము ఊ ఆ అట్లా ఆదుకు విజిల్స్ కా ఆ అవునండి కొద్దిగా వాటర్ పోసేసి సి కొత్తిమీరా లాస్ట్ టోలు వేసెసి వీజిల్ పెటేస్తాఒక సిక్స్ సిక్స్ సెవెన్ అట్లా అంటే మనం కొద్దిగా అట్లా తక్కువయితే అ అవునండి అవునండి పెడతాము తర్వాత తర్వాత అవునండి కో మర సిస్టము ఓహ అట్లా చేసేస్తాము ఇంకా విజిల్ విప్పిస్తాము బాగుంటుంది పిల్లలు బాగా తింటార తింటారండి ఇష్టమే అండి తింటాము మీరు తింటారా బాగా మీరుబాగ్ తింటార మటన్ అవుననులేండి మీరూ ఇలానే చేస్తారా మటన్ ఆ మేమంటే మసాలా సపరేట్గా ఆడిచ్చుకుంటాము ఆ తర్వాత తిరువాత వేసిన తర్వాత మటన్ వేస్తాము ఆ తర్వాత మసాలా ఆడ్ అవునవునులేండి ఉమ్ ఊ ఆ సరే అండి ఉంటాను ఉమ్